లేదండి మా ఏమో నాకు అయిపోయామో అనిపిత్తా ఉంది
ఐ విల్ మెసేజ్ యూ ఓకే మాట్లాడండి
ఓకే ఓకే
ఇంకా
ఏం చేస్తున్నార్ ప్రసన్న గారు
వాళ్ళ ఇది ఎప్పుడొస్తదా ఎప్పుడొచ్చి బగారన్నం వండుతదా ఎప్పుడొచ్చి వంట చేస్తదా అని ఎదురు చూస్తురు
అయ్యో మరి ఎళ్తరా మరీ
ఆ పర్లేద్ మాట్లాడండి
ఆ పూ ఒంట చేస్త ఇది మా
అ మ
సెవెన్ సెవెన్ తర్టి లోప్ తినేస్తారంత
మన స
అల్వాట్ అయిపోతే ఆకులేస్తుంద్ చూసుంటే ఆ టైం అట్లా అలవాట్ అయితే
చెప్పండి అయ్యో నేనైతే నేను యాక్చువల్ ఈ టైమ్కి తినేసేస్తా తినేసేసి అంటే తినడం అంటే తినడం అంటే భోజనం గాదు ఆ రాగి జావా ఆ జొన్న జావా ఆ లేక్పోతే ఇప్పుడు పెట్టిన శనగలు ఆ పెసర్లు తాలింపు ఆ లేకపోతే అటుకుల పోహా ఇలాంటి ఫుడ్ మాత్రమే ఈవినింగ్ తీసుకుంటా కీరా తీసుకోను వీటితో పాటు కీ వీటితో పాటు క్యారెట్ బీట్రూట్ మ్ ఆ ఇవి తీసుకుంటా ఇవి తీస్కోని ఇంకా ఒకవేళ నేను నైన్ నైన్ థర్టీ వరకు కూడా ఉండి ఒకవేళ నాకు ఆకలైతే అప్పుడూ ఆ ఇదేమంటరు ఈ వెన్న లేని మజ్జిగలో అంటే వెన్న తీసేస్తా మజ్జిగ చేసుకునేటప్పుడే ఆ మజ్జిగలో వెన్న తీశేశి ఒక చిన్న అల్లం ముక్క సగం పచ్చిమిరప్కాయ్ సగం జీలకరా దంచుకొనీ అందులో రెండు నిమిషాలూ నాననిచ్చి అవి ఆ తర్వాత వాటిని ఫిల్టర్ చేశీ హ్యాపీగా కొంచెం పుదీనాలు ఆడ్ చేసుకని హ్యాపీగా మసాలా బట్టర్ మీల్క్ తాగేస్తా ఇం కతం కడుపు నిండిపోద్ది ఇంగ ఏ తింటం అంతకన్నా ఏం తాగుతం
మరి అవన్నీ ఏం చేస్తరు కరగపోస్తరా మళ్ళీ నెయ్యి చేస్తారా
ఆ తీసిన వెన్న చేసుకుంటె నెయ్యి చేసుకుంటా లేకపోతే మనకు ఉంది కదా ఆవకాయ ఉంది కదా ఆవకాయ అన్నం తినేటప్పుడు కత్తం ఆ వెన్న పూసి ఇందులో పడేసుకుంటా వేడి వేడి అన్నంలో
ఓహో
వెన్న మంచిదండి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫ్యాట్ అందుకే కదా కృష్ణుడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడండి కృష్ణుడు
నెయ్యి మాత్రమే తిన్నానండి వెన్న తినలేదు ఆ
కృష్ణ ప్రసాదమ వెన్న చేసినప్పుడు కూడా నేను తినేస్తాను వెన్న కృష్ణ పరమాత్ముడు ఆయన దేహ ధారుడ్యం ఏంటి ఆరు అడుగులు ఉంటాడా ఆ పొట్టేసుకొని ఉంటాడా కృష్ణుడు ఉండడు అందంగా ఉంటాడు కృష్ణుడు అయనకు పొట్ట ఉండదు అంటే ఎందుకుండదు వెన్న తినబట్టే
ఆహా
వెన్న ఎంత మంచిది శరీర ధారుఢ్యాన్ని మంచి ధారుఢ్యాన్ని ఇస్తది వెన్న నెయ్యి పాలు మంచిది
ఆ
కదు
బావుంటది ఇంకేంటి మళ్ళ రేపు రేపు చెప్పాలండి మీరు డైట్ మళ్ళీ ఇప్పుడు మీకు సలాడ్ గిలాడ్ అని ప్రిపేర్ చేసుకున్నరా
అదేం లేదు ఇగ ఇయాల నేను కూడా బగారన్నమే లాగించ్చేస్తా
ఈ పూట కొంచం అన్నంతో కడుపు సరి పెట్టుకుంటరా
ఆ ఈ పుటకి అన్నమే ఇంకా ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అవ్వడం వల్ల పాపం మా పాప కూడా రెండు మూడు సార్లు అడిగింది నాకు తినాలనిపిస్తున్న కూడా ఈ హాలిడేస్ లో నేను ఒక్కసారి కూడా బగారా అన్నం ప్రిపేర్ చేయలా ఆ ఇవాళ ప్రిపేర్ చెయాలి పిల్లలు కూడా ఆశ ఆశగా అడిగారు చెల్లె పిల్లలు కూడా పెద్దమ్మా ఈవినింగ్ బగార రైస్ చెయవా అని చేస్తాలే అమ్మా అని
ఆ అబ్బాయి వచ్చాడా ఓన్లీ పాప ఒక్కరే వచ్చారా
ఇద్దరు వచ్చారు బాబు వచ్చాడు పాప వచ్చారు
ఓకే ఓకే ముగ్గురుకి ఆట సరిపోతుందేమో వీళ్ళ ముగ్గురికి ఆ
హ అది
ఆ
ఇంకా
ఉమ్ చెప్పాలి ఇదో వేడి వేడి స్టార్ట్ అయిపోద్దా స్టార్ట్ చేయాలి మళ్ళీ
ఏంటిది
వేడి స్టార్ట్ అయిపోయింది ఇగ ఉడకపోస్తుంది ఫ్యాను
ఆ ఓకే ఓ నిన్న ఏం జరిగిందనుకుంటుర్రు మాకు ఆఫ్టర్నూన్ మొత్తము ఆహా నిన్న మధ్యాహ్నం మొత్తము ఏసి ఆన్లనే ఉంది కానీ అసలు కూల్ అవ్వట్లే ప్రసన్న ఇది ఏదో ప్రాబ్లం ఉంది వస్తువు అండి లేదు అయితే ట్వంటీ డేస్ అయితుండే దాన్ని మొత్తం వచ్చి సర్వీస్ చేపిచ్చి నాకు ఇప్పుడు అర్థమైంది ఏమైంద అని చెప్పి ఈగ నిచ్చెన తీసుకొని వచ్చి అంటే స్టాండ్ ఇచ్చి ఉంటది కదా స్టాండు నిచ్చెన తీసుకొచ్చి ఎక్కి చూస్తే పైన దాని మీద అంటే పైన షీట్ ఉంటుంది ఏసీ పైన సషీట్ ఆ సషీట్ మీద మొత్తం మా కుక్క బొచ్చు మొత్తం ఉంది
ఆ
ఏముంది ఇంక అబ్బా బొచ్చు మొత్తం బ్రష్ తో తీసేసి ఒక్కసారి వాటర్ తో నీట్ గా కడిగి ఆ డ్రై క్లాత్ తోటి మంచి గా తుడిచి పెట్టి తినాక అప్పుడు రూమ్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ థర్టీ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది ఇంకా తర్వాత రూమ్ కూల్ అవ్వడానికి మాకు ఫార్టీ మినిట్స్ పట్టింది
ఓహ
అంత టెంపరేచర్ ఉంది నిన్న రూమ్ లో ఇంకా నైట్ ప్రశాంతంగా పడుకున్న మనం మొఖం పన్నెండు దాటిందిగా పడుకునే సరికి
ఆ
ఇగ అది సంగతి
ఆ నేను ఇంకా తిరిగాడు కదా బాగా పాపం ఎండలు మంచి మంచి ఎండలు
ఓ ఎక్కడిదాంట్లకు వెళ్ళాము మేము వెళ్ళింది ఈ టైంకిి అయినా కూడా ఆ ఆ వే వేడి వల్ల బయట ఎక్కువ వాటర్ అన్ని ఆ ఏమంటారు లిక్విడ్స్ తీసుకునేసరికి అంతానిండిపోయింది ఇంటికి వచ్చి అన్నం తినలేదు ఏం లేదు ఇంకా అట్ల ఎయిట్
ఇగో ఇప్పుడే మా అన్నయ్య వచ్చాడు ఆఫీస్ కెళ్ళిసి ఆయన వచ్చాడు ఆయనకు అ నువ్వు ఇట్లా ఇట్ ఇట్లా ఉంటంది నాకు ఇట్ ఇట్లా చేస్తున్నాని ఆ సరేలే చూడలే అన్న ఊ ఉ హు దీని గురించి అట్లా మాట్లాడుకొని చేసుకొని చెయ్యాలి నేను ఇంగా నాలుగైదు రోజుల నుంచి ఫిజియోథెరపీ కూడా వెళ్ళట్లేదు
ఉ
అక్కడ అమౌంట్ కట్టాలి ఇక్కడ డబ్బులు లేవు సర్లే అని చెప్పి ఇంకా అది కొంచెం ఇబ్బంది ఉంది అమ్మ కూడా ఉంది ఇంకా నేను ఇంకా దాని బదులు అక్కడ ఇచ్చే బదులు నాకు నాలుగు వేల తొమ్మిది వందల మిషన్లు వస్తున్నాయి
ఓకే
ఇగ ఆడ పది రోజులకు ఐదు వేలు అట్లా నాకైనా మూడు నెలలు టైం చెప్పడు ఆల్రెడీ ఒక ఇరవై రోజులు నెల మీద ఎక్కువై అయిపోయింది ఇంకా ఐదు రోజులు ఎక్కువై అయింది అంటే దగ్గర దగ్గర అయితే నలభై రోజులు చేసేసా నేను ఈ అమ్మది ఓ ఒక సెవెన్ డేస్ అయియంది ఇక డబ్బులు లేవు చాలా ఇబ్బంది ఉంది ఆడకు మా పేరు మీద వాడు బాగుపడుతున్నాడు నాకు అర్థమైంది డాక్టర్ పది రోజులు చెప్తే వాడు ఏకంగా మా అమ్మకి నెల పదిహేను రోజులు చేయమంటున్నాడు వీరు డబ్బులు లాగాలని చూస్తున్నాడు అది కూడా ఏదైనా మిషిన్ పెడితే పది పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు పెట్టాల ఇది వాడు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు చెప్పడానికి పది నిమిషాలు మొత్తం అయిపోగొట్టేసి బయట కూర్చోబెడుతున్నాడు వీడు నాకు పై పైన చేస్తున్నాడు డబ్బుల కోసం అని చెప్పేసి అనిపించి ఇగా అమ్మ ఉండి గుడ్ మార్నింగ్ ఆల్రెడీ మా ఇంట్లో ఆల్రెడీ ఉంది మస్కులర్ మిషన్ స్టిలేషన్ది అది ఖరాబ్ అయింది ఏంటో ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టుకుంటా ఉంటాను నడుముకి బాగా స్టయిన్ అయినప్పుడు నడుమునొప్పి ఎక్కువైనప్పుడు నేను పెట్టుకుంటాను. ఆ ఉంటాయండి ఇక్కడ నైట్ వచ్చిన తర్వాత వరకు దగ్గర నుంచి అట్లా అరగంట పెట్టుకుంటాను. నేను నాలుగు మీరు ఇద్దరు పైన పెట్టుకుంటా కొంచె బెటర్ అంటే రిలీఫ్ ఉంటది. దానివల్ల ఏమి అవ్వదు కాని రిలీఫ్ ఉంటది. కొంచెం మళ్ళ నెక్స్ట్ డే పని చేయనికి ఓపిక వస్తది. బలం వస్తది అది అమ్మకు మోకాలు పెట్ పెట్టకే పెట్టనే వాళ్ళ ఒకటి వచ్చింది అందులో హీట్ లైట్ది వచ్చింది. మిగతావి రేపు వస్తాయి పెట్టేసుకుని అదేదో ఈఎం మేం కన్వర్ట్ చేసుకొని ఈఎంఐలు కట్టుకుంటే అయిపోతది అని చెప్పేసి ఇంకా అమ్మకు అన్న కూడా కొంచెం కాళ్ళల్లో బ నాకు కూడా కొంచెం ఉంది నేనుట్ పెట్టుకుంటాను అమ్మకు చూపిస్తే అమ్మ పెడతది, చేస్తా ఉంటది. ఒక్క ఇదే ఏమంటరు ట్రాక్షన్ మిషనే పదిహేను పదిహేను వేలు ఉంది అది
ఉహు
అది అయితే ఇంకా నడుముని, మెడని లాగుతద అనమాట. మనం మన మంచానికి ఫిట్ చేసుకోవచ్చుంద మన కాడ కొంచెం ఫిట్టింగ్లు, గిట్టింగ్లు మన చేస్తాం గనుక మనక తెలివి ఉంది కనుక పెట్టుకుంటే ఏ ఎప్పుడనా చేసుకోవచ్చు వాడికి ఇప్పుడు ఆ మూడు నెల నుంచి ఆరు నెలలు చెప్పడుంటే దగ్గర దగ్గర నలభై ఐదు వే నుంచి తంబై వేల మధ్యన మిషనే పదిహేను వేలు వచ్చేస్తుంది కదా పదిహేను వేలు ఇది ఒక మతం కలిపి ఇరవై వేలు వచ్చేస్తుంది మీద్ ఇంకా మీద్
కానీ ఒకటి చెప్పండి నాకు ఇప్పుడు ఈ ఫిజియోథెరపీ వల్ల అంటే జనరల్ గా అంటే ఆ ప్రాబ్లం రెం దే టిస్యూస్ ఉన్నవాళ్లనే కాదు ఎవ్వరైనా పిజీయోథెరపీ చేయించుకోవడం వల్ల యూజ్ దిస్ ఉంటాయ్ కదా కొంచం అంటే ఇ మనకి కండరాలు ఫ్రీజ్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ తుండవ్ అదా
ఏద
అంటే కండరాలు ఫ్రీజ్ అవుతుంటాయి కదా కొద్దిమంది కి అంటే చేతులు కొంచెం పైకి ఎత్తలేరు అదే అదే
ఇ పెంటలు ఒకటే
ఓకే
ఉ బ్లడ్ సర్కిల్ ఆఫ్
ఆ కొంచెం వి కొంచెం వినపడట్లేదు మంచిగా మా మంచిగా మాట్లాడ
అది ఏమైతుందంటే ఆ మిషన్ ఏమిలా ఉంటదం టే షార్ట్ సర్క్యూట్ లాగా వస్తుంటది అనమాట వైబ్రేటరు లోపల పెట్టె ప్లస్, మైనస్లు ఉంటాయి దాని వల్ల ఏమైతంటే మన నరాల్లో ఎక్కడైతే రక్తం గడ్డగట్టుకొని అంటే అక్కడ కొంచెం ఇప్పుడు హోలు ఏదైతే దగ్గరకి అయిపోయి రక్తం ప్రెజర్ అవుతుందో ఇదెం చేసి అంటే వైబ్రేట్ ఇచ్చేసి అక్కడ రూట్ ని సర్కి కిల్ చేసె సెవెన్ విజీ చేసేస్తది బ్లడ్డు ఆడడానికి సో దాని వల్ల ఏమైతుందంటే అంటే ఆ నొప్పి అక్కడ తగ్గిపోతది. ఎక్కడైతే ప్రెజర్ పడుతుందో అక్కడ నొప్పి తగ్గిపోయి కొంచెం రిలీఫ్ అనమాట దాని వల్ల ఏమైదంటే దాని పని అది ఈజీగా అయిపోతాది అనమాట దానికి ఒక రూట్ ఇచ్చేసినట్టు మన ఈజీ రూట్ ఇచ్చ చేసినట్టు దాని వల్ల తగ్గుతాయి అనమాట ఇది దీంతో పాటు ఇ ఎక్సర్సైజ్ లు అనేది కంపల్సరీ ఉండాలి ఉంటే అది పర్మనెంట్ సొల్యూషన్ దొరికిపోతాది ఇంకా
ఓకే
ఇప్పుడు ఏంది అంటే ఈ బ్యాగ్ బ్యాగులు పెడుతుండే వీటికి ఏంది అంటే మెడకు గాని నడుముకి గాని ఒకప్పుడు బ్యాగులు పెడుతుండే ఇప్పుడు మిషన్ వచ్చెసింది అది ఏంది అంటే దగ్గర దగ్గర ముప్పై నలభై ఐదు కేజీ ల కంప్రెషన్ అన్నమాట బరువుని అది లాగుతాది అంత బరువు తొటి నలభై నలభై ఐదు కేజీల బరువు వేస్తే ఎలా ఉ బరువు అట్రాక్షన్ అనే లాగుతా అన్నమాట అట్లా నాకు ఫస్ట్ లో పెడతారండి అట్టా నడవలేక పోయిను తెలుసా కంప్రెషన్ కి అసలు మళ్ళీ లేచి కూర్చోలేకపోతున్నా నేను ఆ బెడ్ మీదకిళ్ళి వాళ్ళది ఏదైతే బెడ్ ఉంటాదో అంత నొప్పి చేస్తాద అని చెప్పాడు నొప్పి ఎక్కువ అయితాది టెన్షన్ పడద్దు అని దాంతో తోటి నొప్పి చెప్పి మళ్ళా తర్వాత నాకు ట్వంటీ డేస్ తర్వాత మాళ్ళ అప్పుడు ఎక్సైజ్ నేను అంత ముందు నాకు ఎక్సైజ్ గంట గంటన్నార బట్టేది మరి ఈ రెండు మూడు రోజులు నాకు చేయ్యడం కుదరదు లేదు ఇగ లేవలేకపోతున్న ప్రోద్దున టైం లో ఇది మానేసి నాకు అదొ ఫిజియోథెరపీ సర్లే అని చెప్పేసి అది వచ్చిన తర్వాత పెట్టుకొని చేసుకుంటా ఉంటే నాకు ఏంది అంటే మెడ లో ఉన్నది మూడు డిస్క్లు ప్రాబ్లం ఉంది మళ్ళా మధ్యలో నాలుగు డిస్క్ లో ప్రాబ్లమ్ ఉంది మళ్ళా కింద లంబాసికమ్ లో మూడు డిస్కులు మొత్తం కలిపి పదకోండు డిస్కుల ప్రాబ్లమ్ ఉంది అది ఇప్పుడుది ఆయన ఉండి డాక్టర్ వన్ మంత్ చేసుకో నీకు తెలుస్తాది అన్నాడు వాడు వన్ వన్ మంత్ కు ఓన్లీ ఏం చేయ్యలేదు జస్ట్ పైపైన పది రోజులు ఒక ట్రీట్మెంట్ చేసి ఇరవై రోజులుని ట్రాక్షన్ పెట్టాడు మళ్ళా పది రోజులకు ఏంది మళ్ళా పైకి షిఫ్ట్ అయితా మళ్ళా ట్రాక్షన్ ఆపేసాడు ట్రాక్షన్ పెడుతుంటే పైకి చేయెచ్చుగా అంటే కొన్ని రోజులు ఆపుదాము అది ఎట్లా ఉంటు మళ్ళీ తగ్గుతుందా లేదు ఇప్పుడయితే మొత్తం బాడీ అంత మెత్తగా అయింది కదా ఆపుదాం అని చెప్పేసి అన్నాడు మళ్ళా అది ఆపు చెప్పాడు వీడు ఏదో అన్ని ప్రయోగాలు నామిందనే చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా ఎప్పుడు డబ్బులు కూడా లేదు
రెడ్ మూన్ ఆ బ్లూ మూనా బ్లూ మూన్ అనుకుంటా
చూడాలే చూడాలే చూస్తా నేను చూస్తే మూన్ ప్రతి అమావాస్య కి అమ్మా చూడ్డానికి పైకి వెళ్తా చూసి ఆ ఫోటో తీసుకుంటా కాసేపు దాని చూసుకుంటా ఉంటా దానితో మాట్లాడుతా ఉంటా అలవాటు నాకు మూన్ తోటి
ఓకే
ఎప్పుడు స్టేటస్ స్టోరీ వెతుకుతా ఉంటా
ఆహ ఆ అవును నిను మీది స్టేటస్ ఎసి స్టోరి అంటే ఆ అవి ఆ కొటేషన్స్ ఆ చూసా చూసా అన్నీ ఆల్మోస్ట్ చూసాను రీడ్ చేశాను నైస్ బాగున్నాయి అవి కొటేషన్స్ చాలా మంచిగా ఉన్నాయి
థ్యాంక్ యూ అండి
చాలా బాగున్నాయి మీ మీరు లవ్ ఫెయ్యిలుర్ రా అండి